హలో ఎలా ఉన్నావ్
ఊ బావున్నా నువ్వు బావున్నావా
ఆ బావున్నా నేను ఏం చేస్తున్నావ్
ఏం లేదు ఎన్విరాల్మెంట్ అసైన్మెంట్ చేస్తున్నాం
ఓ నైష్ టాపిక్ ఏంటింకా టాపిక్ ఏంటి
టాపికొచ్చి వాళ్ళు ఏందో పొల్యూషనిచ్చినారు దానిపైన చేసా నా అసైన్మెంటు
ఇంట్రెస్టింగ్ టాపిక్ పొల్యూషన్ ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం కదా
ఊ అ అవునే అసల్ చాలా ఎన్ని పొల్యూషన్స్ సౌండ్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ అంటా ఇంకా ఏంది అస్ ఎక్కడ్ చూనా ఎక్కడ చూస్నా పొల్యూషనే ఇంకా ప్రతి సిటీ లో పొల్యూషన్స్లె పొల్యూషన్ లెవెల్స్ అనేది పెరిగిపోతున్నాయ్ కదా
మరి పొల్యూషనంటే ఏంటి
పొల్యూషనంటే ఏం లేదు హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ ఉంటాయ్ గదా అది ఎన్విరాన్మెంట్లో కలర్ కలవడం వల్ల పొల్యూషననేది జరుగుతుంది
అవును ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ నాయిస్ పొల్యూషన్ అనే డిఫరెంట్ టైప్స్ ఉంటాయ్ గదా
ఉ నవును హామ్ఫుల్ సబ్స్టాన్సెస్ అంటే ఇప్పుడు ఎగ్జాంపులు ఇండస్ట్రీ నె దీస్కో ఇండస్ట్రీలో ఏమన్న యూస్ చేసి వేస్టేజంతా వ వాటర్ లో వదిలేస్తరు ఆ వేస్టంత వాటర్లో కలిసి వాటర్ పొల్యూష్ షన్ అయిపోతుంది ఇంగ ఏయిర్ లో మనం ఆ వెహికల్స్ యూస్ చేస్తాం గదా దాన్నించి వచ్చే స్మోక్ వల్లా అది ఊ ఎ ఎయిర్ పొల్యూషనైపోతుంది అట్లా ఎయిర్ పొల్యూషన్ చాలా కామనైపోయింది
వెహికల్స్ అండ్ ఫ్యాక్టరీస్ వల్ల అయితే ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ వస్తుంది
అవును అసలు ఇండస్ట్రీస్ లో ప్లస్ వెహికల్స్ లో రిలీజ్ అయ్యే హామ్ ఫూల్ గ్యాసెస్ వల్ల ఎన్విరాన్మెంట్ కి చానా డ్యామేజ్ వస్తాంది
అండ్ దాని వల్ల మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి చాలా అంటే చాలా సఫర్ అవుతారు కదా హెల్త్ ప్రాబ్లమ్ స్ వల్ల యాక్చు ఆ ఎక్ ఎక్ ఈ పొల్యూషన్ వల్ల అయితే ఇంకా చాలా సఫర్ అవ్ తారు
అవును మెయిన్ గా వచ్చి ఆస్తమా అండ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ చానా పెరిగిపోతానయ్ జనాల్లో డస్ట్ అలర్జీ కూడా ఉంది చానా కొంతమందికి బయట వెళ్తే ఆ రోడ్ లో వెళ్ళే వెహికల్స్ వల్ల డస్ట్ వస్తుంది కదా దాని వల్ల కూడా మాస్ ప్పులు వేసుకొని ప్రొటెక్ట్ చేసుకుంటాన్నార్ జనాలు
ఇంకంతె ఎయిర్ పొల్యూషన్ అంటే ఖచ్చితంగా ఆస్తమా బ్రీథంగ్ ప్రాబ్లం పెరుగుతాయి మరి వాటర్ పొల్యూషన్ ఎలా జరుగుతాంది
అది అప్పడే చెప్పినాగా ఫ్యాక్టరీస్ లో ఇవి వేస్ట్ వాటర్ ని రివర్స్ స్లో వదిలేస్తారు దానికి దాని వల్ల ఆక్వెటిక్ అనిమల్స్ అండ్ ఆక్విటిక్ వాళ్ళ కూడా అదే ఆక్విటిక్ లో ఫిషెస్ అవన్నీ ఉంటాయి కదా వాటికి చాలా దెబ్బ అన్నమాట
ప్లాస్టిక్ వేస్ట్ కూడా రివర్స్ అండ్ ఓషన్స్ లో పడుతుంది కదా
ఊ అవును అసలు ప్లాస్టిక్ తెచ్చి అంతా ఇగోస్ డంప్ చేసేస్తారు వాళ్ళు చానా అదే యాక్విటిక్ అనిమల్స్ కి చాలా డేంజరస్ గా ఇదంతా
అవును అవును
ఇంకా మరి నాయిస్ పొల్యూషన్ గురించి ఏమనా తెలుసానికి
లా నాయిస్ పొల్యూషన్ అంటే లౌడ్ వెహికల్ హార్న్స్ స్పీకర్స్ మెషినరీ వాళ్ళు చానా ఎక్కువ నాయిస్ పొల్యూషన్ వస్తుంది
ఉ అవును సో ఇక్కడ కూడా ఇప్పుడు కూడా ప్రజెంట్ ఎవరొ ఎందు చేస్తానరు ఫుల్ వాయిస్ చూస్తన్ బోర్ వేస్తున్నారో ఏమో తెల్లు ఫుల్ సౌండ్ అస్సల్
ఇంతే ఇంక నాయ్స్ వల్ల అయితే స్ట్రెస్ మాకి హియరింగ్ ప్రాబ్లమ్ అనేది కూడా రా రావచ్చు
ఉ అవును ఈ మధ్యకాలంలో చిన్న చిన్న పిల్లలకే చౌడు అంతా వచ్చేస్ అండి పిలిచిన నాలుగ్ ఫోర్ టై ఉ అవును మొత్తం ఎక్ససైజ్ అస్సల్ చానా నైజయిపోయిందిలే ఇంకాస్ సయి సాయిల్ పొల్యూషన్ గురించి ఏమైనా విన్నావా
సాయిల్ పొల్యూషనా కొంచెం కొంచెం విన్నాను
ఉ నేను అసలు షాక్ తెల్సా సాయిల్ కి కూడా పొల్యూషన్ ఉంటుందా అని అది ఏం లేదు కెమికల్స్ ప్లస్ ప్లాస్టిక్ వేస్ట్ వల్ల కొంచెం సాయిల్ క్వాలిటీ అనేది డ్యామేజ్ అవుతుందంట దాన్ని సాయిల్ పొల్యూషన్ అంటారంట
అది అప్పుడే అది అగ్రికల్చర్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది కదా
ఉ అవును అసలు బడ్రైట్గా ఇప్పుడు అది ప్లాస్టిక్ అనేది డికంపోజ్ అవ్వదు కదా ఆ సాయిల్ లో అందుకు అది కొంచెం ఎఫెక్ట్ అయితుంది అగ్రికల్చర్ కి కూడా
పొల్యూషన్కి మెయిన్ రీజన్ ఏంటి అని అనుకుంటున్నావ్ నువ్వు
పొల్యూషన్ కి ఏం ఉంటాయి హ్యూమన్ యాక్టివిటీస్ ఎట్లాంటి హ్యూమన్ యాక్టివిటీస్ ఫేమస్ అయి ఇప్పుడు ఏమన్నా అగ్రికల్చర్ ఉంటుంది కదా అగ్రికల్చర్ ఫీల్డ్ లోనే తీసుకో వాళ్ళు ఫార్మింగ్ చేసిన తర్వాత ఓన్లీ వేస్ట్ అంతా వేసి కాల్స్తారు ఆ కాల్చినప్పుడు ఆ స్మోక్ అంతా వెల్ తుంది అది కూడా ఒక మెయిన్ల్ రీజనే ఇంకా వెహ తెలుసు అంటావ్ ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ ఇవన్ త మన వల్లనే కద హ్యూమన్ యక్టివిటీస్ వల్లనే కదా
పాపులేషన్ పెరగడం వల్ల కూడా పొల్యూషన్ పెరుగుతుంది కదా పెరిగింది కూడా యాక్చువల్గా
అంటే మనం డైలీ నీడ్స్ కోసం మనం ట్రీస్ ని ఫారెస్ట్ ని కస్ చే కట్ చేయడం కూడా ఒక రీజన్
ఇంకా ట్రీస్ తగ్గితే ఫ్రెష్ ఆక్సిజన్ కూడా తగ్గుతుంది కంపల్సరీగాది మా ఫ్రెష్ ఎయిర్ అనెది ఉండదు
ఉ ఇంగ అవును ప్లస్ క్లైమేట్ చేంజ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఇప్పుడు సిటీస్ లో అసలు చెట్లు ఎవరు పెంచుకుంటారా చెప్పు షో చెట్లు చెప్పు షో చెట్లు తప్ప ఇంగ ఏ చెట్లు పెంచుకోవడం లేదు
అవును దానివల్ల మా గ్లోబల్ గ్లోబల్ వార్మింగ్ గురించి కూడా చాలా వింటుం నంగదా
ఉ నవ్ వును ఎర్త్ టెంపరేచర్ అసలు ఎంత పెరిగిపోతందో పెరిగిపోయి అక్కడ మనకి ఫైలో ఉన్న ఒక లేయర్ కూడా మెల్ట్ అయిపోతంది ఏందో లేందో లేయర్ చెప్తారు దాన్ని
అవును మరి ఇంకా పొల్యూషన్ ని తగ్గించడాని ఇంకా ఏమన్న చెయ్యాలి న
అవును చెయ్యాలి అంటే ఏ ఏం ఆప్షన్ లేదు ఏమంటే ఒకటి ఉంది ఎన్ని చెట్లు నరుగుతానో దాన్ని డబుల్ ట్రిబల్ చెట్లు ప్లాన్ చేస్తే మంచిగా ఉంటుంది మనం మన యూస్కి చెట్లేమో నరుకుంటానాం ఉంట మ్ ఏమి నాటడం లేదు కదా మళ్ళా
మ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేయాలి ప్రైవేట్ కన్నా
ఉ అవును కు అందరు సపరేట్ గా ఒక్కరు ఒక్కొక్క బండి తీసుకొని వెళ్తే ఖచ్చితంగా పొల్యూషన్ అయితుంది ఇంగ ప్లాస్టిక్ యూసేజ్ కూడా తగ్గించాలి
ఇంకా రీసైక్లింగ్ హ్యాబిట్స్ ఇంప్రూవ్ చేయించుకోవాలి
ఊ అవును ఆ ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ కొంటె పేపర్ బ్యాగ్స్ అవు క్లాత్ బ్యాగ్స్ వస్తయిగా అవి యూజ్ చేస్త స్థాయిలో బాగా డికంపోస్ అయితాయి అన్నమాట
నువ్వు ఎప్పుడైనా ట్రీ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసావా
అవును లాస్ట్ ఇయర్ కాాలేజ్ పోగ్రామ్ లో జాయిన్ అయ్యా
అవునా చాన నైస్ అయితే నేనా నేన్ కూడా స్కూల్ టైమ్
చాలా మంచి ఆదైతే మాకు ఒకసారి ఎంత స్వచ్ఛ భారత్ చేయాలని కురబల్ కోటకి కురబల్ కోట అని ఒక విలేజ్ ఉంది అక్కడ పిలుచుకోవాలి అని పోయినాడు
అవునా మరి పీపుల్ అవేర్నెస్ కూడా ఇంపార్టెంట్ కదా
ఉ అవును చాలా ఇంపార్టెంట్ అవేర్నెస్ లేకుంటే చేంజ్ రాదు కదా
ఉ సోషల్ మీడియా ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు మేము ఎందుకంటే సోషల్ మీడియాని ఈ మధ్య చాన మంది యూజ్ చేస్తున్నారు
మ్ చెయ్యొచ్చు ఎగ్జాట్ గా చెయ్యొచ్చు శేషన్ గా కూడా బెనిఫిటే అయీపోయి ఈ ఈ ఈ ప్రో
మరి మరి ఫీ ఫ్యూచర్ జనరేషన్ కోసం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయాలిన
ఉ చెయాలి ఖచ్చితంగా చెయాలి మనమే ఉన్న సోర్సెస్ అన్ని రీసోర్సెస్ అ యుజ్ చేసుకుంటే వచ్చే జనరేషన్ కి ఏం మిగిలిస్తం చెప్పు సో మనం ఖచ్చితం తంగా సరె ఇది కన్జర్వ్ చేయాలి వాళ్ళ కోసం అన్న అది మన రెస్పాన్సిబిలిటీ
ది నిజమే కానీ పొల్యూషన్ ని కంట్రోల్ చేయడం గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ మాత్రమే కాదు
ఉమ్ అవును అది ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ నువ్వు చూసినావా ఢెల్లి లో అసలు ఎంత పొల్యూషన్ అయిందో అసలు ఈడ ఉండే అంత క్లియర్ గా అక్కడ ఉండదు
అవును అది నిజమే అక్కడైతె ఇప్ప పొల్యూషన్ తో పాటు పాపులేషన్ కూడా అంత ఎక్కువ ఉంటుంది ఆ పక్క
ఉమ్ అవును అసలు మొత్తం బ్లరీ బ్లరీ అయిపోతంది
ఇంకా స్మాల్ చేంజెస్ చేసినా చేసినా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది కదా
ఉ అవును ఇప్పుడు చెప్పినా అది అప్పుడే క్లాత్ బ్యాగ్స్ యూస్ చేయడం ఇనిస్టిడాఫ్ ప్లాస్టిక్ బ్యాగ్స్
ఉమ్ వాటర్ సేవ్ చేసుకోవడము ఎలక్ట్రిసిటీ సేవ్ చేయడము
హ్ సోలార్ ప్యానల్స్ రైయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇవన్నీ టెక్నిక్స్ మనం ఇన్స్టాల్ చేసుకుంటే ఇంట్లో మనం కూడా ఆ రిసోర్సెస్ అనేది ఫ్యూచర్ జనరేషన్ కి కొంచెం కన్సర్వ్ చేసి పె కోవచ్చు
అవునది నిజమే చుడు పొల్యూషన్ గురించి మాట్లాడితే చాలా నేర్చుకోవచ్చు కాదా
అవును వాటికి మనం ఎట్లా కంబ్యాక్ చెయొచ్చు పొల్యూషన్ ఎట్లా తగ్గించ్చు నెక్స్ట్ జనరేషన్ కి ఎట్లా పెట్టచ్చు అన్నీ హ్ మాట్లాడుకోవచ్చు ఫ్యూచర్ లో గ్రీన్ అండ్ క్లీన్ ఎన్విరాన్మెంట్ ఉండాలి కదా
ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఈ ఈ కాలంలో అయితే ఈ జనరేషన్ లో అయితే
హ్ అవును ఇంకా అదే అందుకే అదంతా ఆలోచించి ఏ ఏమో మా లెక్చరర్స్ దాని పైన ఇచ్చినాడు అ
అసైన్మెంట్ అవును నిజమే చాలా యూస్ఫుల్ అయితాయి ఈ మధ్య అసైన్మెంట్స్ అంతా
సరే అయితే ఇంకా అసైన్మెంట్ కంప్లీట్ చేసుకుంటా
ఆ ఓకే ఓకే నెక్స్ట్
హ్ సరే అయితే బాయ్